హాయ్ అండి
హాయండి మా పేరు నా పేరు జెన్నీ అండి
ఓ నైస్ నైస్స్
థ్యాంక్ యూ
ముకే ఎంతుంది ఏం చేస్తుంటారు మీరు ఎంలేండి నేను చాడుకుంటుంటా అండి అవునా ఏం చదువుతున్నారు
బి ఫార్మసీ చేస్తునా మీరు
ఓకే మెడికోసా నేను బయోటెక్నాలజీ అండి
అవునా
యా లేదండి బిఎస్స బయోటెక్నాలజీ
అవునా ఓకే ఓకే
డిన్నర్ చేసారా
లేదండేమి తిన్నారా
అయ్యో టేన్ అవుతుంది కదా తిన్నానండి ఇంకెందుకు తింటదు మీరు
లేదండి నాకు తినాలి అనిపించట్లేదు ఇవాళ అందుక తన్నడు
అలా అలా ఉండకూడద అండి తినాలి ఏద ఒకటి
ఆ హ ఏదో కూడా తిందా మనకి న్నా పడుతున్నా అందించ అందుక తింటయి మీరు తిన్నారా ఏంకరీ
యాక్చువలీ వంకాయ కరి మా హాస్టల్లో నేను హాస్టల్ ఉంటాను
అవునా
మీరు హాస్టల్లోన లేక ఇంటి దగ్గర
నేను కూడా హాస్టల్లోనేనండి ఇంటి దగ్గర అయితే తినేవాళ్ళం కదా మమ్మీ వాళ్ళు ఊకుంటారా ఊకోరు కదా ఇక్కడ కాబట్టే నీలా
ఇక్కడ మనం తిన్నా ఎవరికి ఆస్టేలియా తిన వి ఎరి కో వషం
అంతే కదండి ఏవ మార్లమే చూసు కోలి ఇంకా ఏంటండి వాళ్ళు ఏం చేశారు
ఏమి లేదండి కాలేజ్కి వెళ్ళొచ్చాను ఇంకా అంతే కొంచెం అంట్లో బాలదు రేసి తీసుకుంటారు
కొ ట్యాబ్లెట్స్ తీసు న్నారా మరి
ఆ ఇందాకే వేసుకున్నానండి
అవునా తగ్గిందా అండి మరి
ఆ ఇప్పుడు కొంచెం బెటరేనండి
అవునా సరే అండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి
ఓకేనండి
ఇంకా ఏం చేస్తున్నారు మరి అయ్యో కట్ చేస్తున్నారాండి
అయ్యో అలా ఏం లేదండి అంటే నార్మల్ చెప్తున్నా చేసినందుకు థ్యాంక్స్
అవునా
యా
ఒకే అండి మై ప్లేజర్
ఇంకేంటి
ఇంకా చెప్పాలండి మీరే ఇంకేమనా
ఏమన్నా ట్రిప్స్ కి వెళ్తారా ఫ్రెండ్స్ తోటి
అండి మీరు వెళ్తారనా మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళన్నే ట్రిప్ క్యాన్సల్ చేసే వాళ్ళ అన్నమాట
ఓకే
హు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇక అలా చేస్తే అందుకే ఇక ఫ్యామిలీ తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాలి ఇట్లా అంటప్పుడు అంతే కదండి మరి
అంతే అంతే
హు మీరు వెళ్తారా
యా నేను వెళ్తే నా ఫ్యామిలీతో వెళ్తాను లేదంటే ఆ మా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తాను అంతే
అవునా సరే అండి మరి నాకు కాల్ వస్తుంది
యా ఓకేనండి థ్యాంక్స్ అండి
ఓకే అండి ఇట్స్ ఓకే
ఓకే ఓకథ్యాంక్ యు థ్యాంక్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యు